హాయ్ బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాగేనా
ఆ
ఏం చేస్తాళ్ళు
ఏం లేదు కొత్తగా టైలరింగ్ నేర్పుతానే నేర్చుకున్నాం మిషిన్
ఎక్కడ
ఇక్కడ
గా బస్టాండ్ సైడా అంటే ఉచిత్ ఉచితనేగానేన ఎన్న డబ్బులుక
ఫ్రీ గానే
ఫ్రీ గానేనా
ఆ
ఎంతమంది వస్తానరు
టెన్ మెంబర్స్
అవునా ఇంకామన్నా ఆ కావాల అట్నా
పడతారా పడతారాట ఇంక కావలనట
ఎం ఎం నేర్పిళ్ళు
బ్లౌజు ప్యాంట్ జాకెట్
ఉమ్
కటింగ్
ఆ కటింగ్ వచ్చిందా ఎప్పటినుంచో పోతాళ్ళు
మేము పోవటి టెన్ డేస్ అయితుంది
అవునా
అవును
ఇంకా ఎవరు ఇంకా ఎంత అంటే వేరే వేరే ఊర్ నుంచి వెళ్ళస్తానులా ఇక్కడ ఉన్నోలే ఒస్తుల
ఇక్కడ వాళ్ళు వస్తలు వేరే వేరే వాళ్ళు కూడా వస్తతాలు
ఆ మంచిగానే నేర్పిస్తలా
మంచిగా నేర్పిస్తళ పోద్దున టెన్కి పోయి మళ్ళా ఫైకి వచ్చుడే
అవునా ఫస్ట్ తొక్కడం నేర్పిస్తానులా
ఆ ఫస్ట్ తొక్కడం తర్వాత కట్ జేపియడం తర్వాత ఏం కుట్టాలి
ఆ
కాజాలు బోసుడు ఉక్సులు
ఉక్సులు గోసుడు కాజాలు గోసుడు
ఉమ్
ఒక అంట్ ఇప్పుడు ఫస్ట్ కటింగ్ నేర్పిస్తాంది
ఫస్ట్ కటింగ్
ఆ
తర్వాత తొక్కడం
ఉమ్
తర్వాత కుట్టడం వస్తంద వస్తలేద అని చూడడం
అని చూ చూడడం
ఉమ్
మీ కత్తాందా కటింగు
కొంచెం కొంచెం
ఉమ్ ఇగ పూర్తిగా అచ్చదాక
వెళ్ళాలిగా ఉమ్
పూర్తిగోచ్చేదాక పోవాలే పోతే గాని అన్ని వస్తాయి మన బ్లౌజులు మనం కుట్టుకోవడానికి కైన ఉపయోగపడతది అట్లా ఉపయోగపడ్డా గాని ఇగ వత్తాంటే పోతాంటే ఎవరికైనా తెలిసినా గాని ఆ మంచిగానే కుడుత్తాండు అని ఇచ్చినంక పైగా మనకు గిరాకి కూడా వత్తది
గిరాకి వత్తయ్ వాళ్ళకు గూడా మనం గుట్టియగలుగుతాం
ఆ కుట్టితారా మంచిగా కుదురితే ఇంకా మంచిగానే వత్తది
ఆ ఇంకా గిరాకి ఎక్కువ వస్తది మనకి
జాకిట్ ఎంత రెండు వందలట ఒక్కొక్కసారి నూట యాభై తీసు కుంటరు అంతకు ముందు అరవై రూపాల నుంచి యెళ్ళి మళ్ళ డెబ్బై రూపాలకి అచ్చింది డెబ్బై రూపాల నుంచి యెళ్ళి నూట యాభైకచ్చి ఇప్పుడు రెండు వందల అట
ఇగ డీజైన్ బేడితే ఇగ వెయ్యిలకి పోతయి
డిజైన్ బెడితే రెండు వందల యాభై ఆ ఆ రెండు వందల అనేది ఇగ దెలుతది
ఉమ్ డిజన్ పెట్టి కుట్టించుకుంటోళ్ళకి గిట్ల చానా డబ్బులయితయి
ఇప్పుడు పెళ్ళిలకు పేరంటాలకు ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏసు
ఉమ్ అదే వాళ్ళకు చానా డబ్బులయితయి
ఉమ్ ఒక్కొక్క బ్లౌజు నూటి అదేంది వెయ్యి అట ఆ వరకును బట్టి ఉంటది అన్నట్టు
గదే కొందరు వర్క్ ఏపించుకుంటాళ్ళు
ఆ
కొందరు మామూలుగ గుట్టించుకుంటళ్ళు
అవ్
కొందరు డిజైను కొందరు సాధగా ఇగ ఎన్నో గుట్టించుకుంటాళ్ళు
గామెకు అన్మకొండల పెళ్ళి పిల్లకు బట్టలు దీసుకున్నరట బట్టలు దీసుకున్న తర్వాత ఆమె ఏం చేసింది అక్కనే అన్మకొండలా వర్క్ ఏపించ్చుకున్నదంట వర్కేపిచుకొని ఆన్నే కుట్టించుకుంటాదట
అట్లా వాన్నే వర్కు ఆన్నే గుట్టిచుకోవడమా
అంటే ఇగ అక్కడ్నే తీసుకొని అక్కడ్నే గుట్టించుకుంటరు పెళ్ళి కందియాలంటే వందిత్తా అన్నదట అన్నే ఇచిండ్రు ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా అందిత్తరా అందియరా అనేది కొంచెం డౌట్ పెండ్లి గదా
ఆ ఇగ కావాలే తప్పదు గదా
ఆ
వేరే వేరే నయితనో కొంచం లేట్ అయినా ఎం గాదు
ఉమ్ తొందర నచ్చిందట లగ్గం ఎందుకంటే ఇగ లగ్గం వచ్చినంక మళ్ళ పెట్టు లగ్గాలు ఎందుకు అనీ ఫస్ట్ లగ్గమే చేసిరన్నట్టు ఉమ్ ఉమ్
అయినంక దీసుకచ్చుకోవచ్చు అని అన్నె ఇచ్చిలిగా
ఆ
ఉమ్
ఇప్పుడూ ఇగ కుట్టడం వచ్చినా అవి జాకీట్లు ఫస్ట్ కుట్టీ నంక కటింగ్ అయినంక అవి మంచిగా ఆర్ ఫార్ అయిన తర్వాత మళ్ళా మనం డ్రెస్సులు ఆ డ్రెస్సులు నేర్చుకోవచ్చు డ్రెస్సులు గూడ నేర్పిత్తరు గదా
డ్రెస్సులు గూడ నేర్పిత్తరు మీరు అస్తారా నేర్చుకోడానికి
రావాలే
మీరు ఇక్కడే ఉంటరు గద లోకలే గదా మీది
ఆ లోకలే రావాలె వచ్
నేర్చుకోడానికి
ఆ వచ్చి నేర్చుకొని ఇగ మనయి మనం కుట్టుకోవాలే అన్నీ చేసుకోవాలే చేసుకుంటే గదా వచ్చేది
ఉ మనది మనకు ఇంట్లా అడ్జస్ట్ అయితయ్ డబ్బులు గూడ నేర్చుకుంటే ఏదో ఒటి నేర్చుకుంటే మనం
నేర్చుకోవాలె నే
ఉ వేరే వేరే వాళ్ళు కళ్ళు డబ్బులు ఆ ఎక్కన్నన యేంచాల అది ఇది అని అడగుతాండు అన్
కెల్తా అండే స్కుల్కు పోయినంకనే
వెళ్తా నేనే స్కులుకు తొమ్మిది గంట్లకి ఎళ్తే నే వెళ్ళినంక మేము తొమ్మిదిన్నర వరకు వెళ్తాను అక్కడుంటం మళ్ళ సాయంత్రం బాబు వచ్చేసరికీ మళ్ళొత్తం పైకి ఆహా
రెండు పనులు అయితానయ్ గదా బాబు ఇంటి వస్ స్కూలుకు పోయి పంపిచే వరకు పం పిచ్చి అటెళ్తరు అటెళ్ళిన తర్వాత మళ్ళోచ్చే వరకు మీరు ఉంటరు
మేము ఉంటాం మళ్ళీ బా వొచ్చే వరక్
ఎటైన ఊరికి ఎళ్తే పెట్టుకోవచ్చా నేను ఇవాల వస్తలేను అని చెప్పచ్చా
ఉల్లా సార్ వాడ నేర్పే సార్ వాళ్ళకి చెప్తే ఒప్ ఒక్క రోజు అంటే లీవ్ ఇస్తరు కానీ రెండు మూడు రోజులు అంటే లీవ్ ఇయ్వలేరు ఇగ సార్ వాళ్ళు
ఉ ఉ
ఉ
ఇప్పుడూ అంటే వాళ్ళు ఇన్నిస్టు అంటే వాళ్ళు నేర్పించేటోళ్ళు అళ్ళు పెట్టిలు వీళ్ళు లేడీస్ మాత్రం నేర్పిస్తాలు కదా
ఉ గదే లీవ్ గాళ్లంటే
సారు కాడకి పోయి పేర్లు ఇయ్యాలె ఆ పేర్లు ఇచ్చినోళ్లు నేర్చుకోవాల
ఆ పేర్లి ఇస్తే సార్కు సార్ వాళ్ళు రాసుకుంటే విళ్లు నేర్పుతరు ఆ
ఉ నయమె ఎందు కంటే ఏం కట్టులు లేదు ఇగ ఉచితంగనే
ఇగ ఫ్రీగనె నేర్చుకోవడం
ఉ ఇంట్రెస్ట్గానే నేర్పిస్తాండ్రు
ఇంట్రెస్ట్గానె ఇప్పుడయితే చానా మంది వత్తలేరు చాన మంది వస్తారికి ఎట్ల అయితది అని ఇప్పుడు ఇప్పుడే కదా కొందరు కొందరే వత్తాలు
ఉ ఇగ అందరి తెలువాలి కదా తెలిసినంకనే వత్తరు గిక్కడ ఒక్కలకి పోయి ఇద్దరికి పోయి ముగ్గురికి అట్లా ఇక్కడ మిషన్ నేర్పుతాలాట మంచిగా నేర్పుతాలాట అని అంటే అప్పుడు అ
వస్తరు చాలా మంది
ఊమ్
నేర్పేది కూడ మంచి వాళ్ళే వాళ్ళకి ఇదివరకి నేర్చి నేర్చున్న వాళ్ళు పెద్ద వాళ్ళ నేర్పేటోలు కూడా అల్లే నేర్పి
కత్తెర కా ఇవన్నీ మనయ వాళ్ళు ఇత్తన్ర
తీసుకొచ్చుకుంటే తీసుకచ్చుకోమంటాలు లేకపోతే అక్కడ వాళ్ళు ఇత్తాళ్ళు ఉంటే మనం తీసుకోవాలె
మిషిన్లు కొత్తయేనా పాతయా
కొత్తయె మిషిన్లు
ఆ మంచింగనే ఉన్నయి మేము ఒకసారి నేర్చుకుందాం అని పోయినాం పోతే సగం దూరం పోయినము మస్తు ఎండ కొడుతాందని సప్పుడేక మర్రచ్చినం మర్రచ్చిన తర్వాత అయ్యో వేరే వేరే వాళ్ళకు అన్ని మిషిన్లత్తాన్నయి మిషన్లత్తాంటే అయ్యో మనమ మేమన్నా పోకపోతిమి అనుకున్నాం కానీ పొద్దున్నే పోవల్నటా ఎనిమిది తొమ్మిది గంటల వరకు పోయి ఆడ తంబేయల్నాంటా ఆన్న అంద అన్నట్టు నాలుగు గంటల వరకు మధ్యాహ్నం భోజనం బెడతరట అన్న అంటే మరి అప్పుడు మా చిన్నోడు చిన్నగున్నప్పుడు అన్నం తినిపియడానికి పోవాల్నాయే
అదే ఇటు వెళ్ళాన్నాయే
ఉమ్ నాకు వీలు కాలేదు ఏ ఎందుకులే అని తర్వాత నేర్చుకుందాం అన్నట్టుగా అన్నాం అనుకుంటే ఇగ సప్పుడేకకుకున్నాం లేకపోతే మంచిగా ఇవరకుఅచ్చేది మంచిగా జాకెట్లు కుట్టుకునేది కొంచెం మాకు కూడా పని అచ్చినట్టుండు ఏ ఎప్పుడయినా కాని నేర్సుకోవాలి జాకెట్లకు ఫుల్లు రేటు ఆ జాకెట్లు ఫుల్ రేట్ అయితంది కదా అసలు జాకెట్లు కుట్టి కునే బదులు డ్రెస్సులు ఏసుకుంటవ ఏం తెసుకుంటవు అని అంటే ఇగ ఎందుకు కుట్టించుకోం నేర్చుకోవాలి నేర్చుకుంటేనే మనకు కుట్టించుకునుడైతది
ఏ అన్న ఒకటీ మనది మనం కుట్టిచ్చుకోవకుట్టుకోవచ్చు
ఇప్పుడు ఎవాలన్నా పోయినామనుకో ఇవి నేర్చుకున్నవనుకో రెండు వందలు తగ్గుతయి కదా
మనది మనం కుట్టుకుంటే డబ్బులు తక్కువయి
తగ్గుతాయి
అవును
తగ్గుతే మంచిగా ఇగ రెండు వందలు మిగిలినట్టు అయితది ఆ రెండు వందలకు ఇంకో రెండు వందలు కలేసి ఏదన్నోటి మనం తీస్కోవచ్చు పిల్లలకి ఏదన్నా తీస్కోవచ్చు అన్ని తీస్కోచ్చు బుక్స్ గియ పెన్సిల్సు ఏదన్నా అవసరం గట్లనే ఉంటది కదా
మ్
ఉన్నప్పుడూ అదైతది
అవును
ఉ సగం వరకొచ్చిందా మీకు మిశ్ని
ఆ సగం వరకొచ్చింది
అవునా
మ్
నేను గూడా నేర్చుకోవాలే
నేర్చుకోల్లి మేం కూడా
నేర్చుకోవాలే అన్నీ కుట్టుడ్నేర్చుకోవాలే
లంగాలు కుట్టేయడమా ఏదో ఒకటి నేర్చుకుంటేనే మనకొత్తది
మ్ సరే మరి
ఆ సరే